హలో వల్లీ నేన్ను నేన్కోటడుగుత చెప్ తవా ఆయ్ అండి మీకు ఒకటి అడుగుతా చెప్ ప్పండి మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అండి
నాకా ఆ బిర్యానీ అండి
అయ్యా బిర్యానీనే అండి ఇంకా బిర్యానీ కాకుండా వేరే ఏమన్నా చెప్పండి
బర్గరూ పిజాలు
అవన్నీ ఇష్టమా అండి మీకీ మరి ఎప్పుడు తినలేదు
తిండనండి నేను మీర్ చూలేదేమో
అవునండి
ఆ మీకు
మాకు షవర్మ అంటే ఇష్టం అండి మండి తినడం చాలా ఇష్టం ఇంకా
మీరు మమ్మల్ని మండికి పిల్చుకొని పోతాన్ నన్నార్ కదండీ
మీరు రాలేదు కదండీ
మ్మ్ వీళ్ళెవర్ రాలేదండి నేను వస్తానని చెప్పాను
మ్ హు ఎంటో అండి పోదాంలే అండి ఆ నెక్స్ట్ పోదాం లేండి అయితే అప్పటికి డబ్బులు వస్తాయండి వెళ్దాం
అదేనండి ఇంకెప్పుడండి వస్తాయి ఇన్ని రోజులయిందీ
ఆ ఏమో అండి నే నేనడిగా అండి మేబి మండే అలా చెప్ ప్తా అన్నారు
అమ్ నేను అంతే అండి మండే వరకు వెయిట్ వచ్చేసి మండే కూడ రాకపోతే అప్పుడు నేను మెసేజ్ చేస్తా అండి ఒకసారి
ఆ ఒకసారి ఇప్పుడే చూడండి లేదండి మాకు ఎనిమిది ఉందండి మేము అంటే రోజుకి రోజుకి మేము వెయ్యి చేస్తున్నామ్ అండి
అవునా అండీ మేం అస్సలు చేయట్లేదండి అవ్వట్లేదండి మాతోని
మేము అదే పనిగా చేస్తున్నామండి ఖచ్చితంగా కరెక్ట్ గా వెయ్ చేస్తున్నామండి రోజు
మీరు గ్రేట్ అండి నేను ఈ రోజు చేస్తను చూడండి నాకు ఇల అవంతా ఇంకా ఎన్నిన్నాయండి మీ కోడ్లో
మా కోడ్లో ఇంకా ఒకటి ఉందండి అంతే ఇది ఇది ఇంకొకటి ఇది అయిపోతే ఇంకొకటే అండి ఉండేది
అయితే ఇంకోటి చేసేయండి మళ్ళీ అది ఎందుకుండి మీకు బ్యాలెన్సు
ఆ చేస్త అండి ఇప్పుడే మికి మీరు మాట్లాడతా అంటే చేసేస్త అండి
హా చేసేయండండి
సరేండి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను థ్యాంక్ యు సో మచ్ అండి
ఖీ ఖి
అంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తార
ఆ అడగండి
తింటే పెరుగుతుంది తాగితే చెనిపో అదేంటో కనుక్కోండి
తింటే పెరుగుతుందా
అవునండి తింటే పెరుగుతదండి తాగిందంటే చచ్చిపోతదండి
ఫా
కనుక్కోండి
కనుక్కుంటున్నానండి క్లూ ఎమైనా
దాని మీదే ఆ దాని మీదే వంటలు చేస్తూ ఉంటారండి
ఉ
పూర్వకాలంలో అయితే కట్టెలు అవన్నీ పెట్టి దానిపైన చేస్తారు అండి
వంట అన్నం
వంట చేస్తారండి నేను చెప్పానండి ఆల్రెడీ వంట అవన్నీ కాదండి తింటే పెరుగుతుంది తాగితే చనిపోతుంది
మంట
మంట కరెక్ట్ అండి
ఫా
అ ఇంకోటి చూడండి నన్ను కోస్తే మీరు ఏడుస్తారు కానీ నేను కాదు చెప్పండి ఏంటో అది
ఆ ఆనియన్ అండి అదంత చిన్నది
కనిపెట్టేేశారండి మీరైతే
ఆనియన్ ఎవడండి కని పెట్టరు
సరే అండి ఇంకొ క్యూస్షన్ అడుగుత చెప్పండి మీకు నీకు ఒకే కాలు మీద నిలబడి అందర్ వెలుగీస్తుందండి ఏంటండి ఆ ఓకే కాలు మీద నిలబడి అందరికీ వెలుగు ఇస్తుందండి
క్యాండెల
ఆ సూపర్ అండి మీరు ఇంత బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు
కరెక్టా అండి
అవునండి
ఫా
మీరు చాలా బాగా కనిపెట్టేస్తున్నారండి
ఆ అండి ఏదో అండి మీ దయ
సరే అండి ఇంకోటి చెప్పనా అండి
ఆ చెప్పండి
చేతులు ఉన్నాయండి కానీ చప్పట్లు కొట్టలేదు అంటారు అంటే చేతులు హ్యాండ్స్ ఉన్నాయి క్లాబ్స్ కొట్టలేదండి ఏందండి అది
ఆ చేతులు దేనికుంటై అబ్బా చేతులు అవునండి ఆ అ ఆ ఆలోచిత్రం ఉండండి హ్యాండ్స్ స్పూన్ లా అండి కాదు స్పూన్ ఈస్ వావ్ క్లాక్ లో టైమా క్లాక్ ఆ అండి నైస అండి
మూడు అవునండి
హు
ఇంకోటి చెప్పనా అండి ఎంత కడిగినా నల్లగానే ఉంటుందండి
ఎంత కడిగినా అల్లగనే ఉంటదా
నల్ల నల్లగా నల్లగానే ఉంట దండి బ్లాక్ గా ఉంటుందండి
హా ఏముంటదబ్బ ఫాన్ న కాదు ఫాన్ న ఫ్యాన్
మ్మ్ కాదండి
ఆకాశం
అలాంటివి కాదండి
ఆ ఇంకేముంటాయండి
లకి ఇందాక మీరు మంట అని చెప్పారు కదండి దాని నుంచే వస్తుందండి
అదా అండి కోల్
అవునండి
ఓ దాన్ని కడుగుతారా అండి మీరు
అంటే కడిగితే నల్లగే ఉంటది కదండి కడిగినా కూడా నల్లగనే ఉంటది కదండి కడిగి వేస్ట్ కదండి అందుకే కడగము
అవునండి నిజ
ఇంకోటి చెప్పండి పుట్టినప్పుడు నాలుగు కాళ్ళు పెద్దయ ఆ రెండు కాళ్లు వృద్ధాప్యంలో మూడు కాళ్ళు ఏమిటి
పుట్టినాక నాలుగా
ఆ పుట్టినప్పుడు నాలుగు కాళ్ళు ఉంటాయి పెద్దయినాక రెండు కాళ్ళు ఉంటాయి వృద్ధాప్యం లో మూడు కాళ్ళు ఉంటాయి ఏమిటి అది
ఆ
చాలా ఈజీ అండి ఇది
పుట్టినప్పుడు నాలుగు కాళ్ళు ఉంటాయ అండి ఏ బఫెలో కుక్క అలాంటా అదేనా అండి కాదా
మీరు కనుక్కోండి నేను ఎలా చెప్పాండి ఇది చాలా ఈజీ అండి
అయ్యో క్లూ ఇవ్వండి మాకంత తెలివి లేదు
క్లూ అంటూ ఏం చెప్పలేమండి దీనికి అంటే కోతి నుంచి వచ్చిందండి
చింపాంజిన
కోతుల నుంచి వచ్చిందండి ఇది
కోతుల నుంచి వచ్చిందా అండి
అవునండి మనిషి అండి మనిషి
చీ అండి ఏందండి అది అట్లా క్యూషన్ అడిగారు
పోని నిజమే కదా చూడు చిన్నప్పుడు పుడతానే నాలుగు కాళ్ళు ఉంటాయండి రెండు కాల్ రెండు చేతులు ముందరికి కాలు మోకాలు నడుస్తారు కదండి ఇలా నాలుగు కాళ్ళు ఇంక పెద్దయ్యాక రెండు కాళ్ళు ఉంటాయండి రెండే కాళ్ళు నట్ కుంటూ పోతాం కాబట్టి వృద్ధాప్యంలో రెండు కాలు ఉంటాయి ఒక కట్ట ఉంటది కదండి మూడు కాళ్లు అయితే
వృద్ద్
ఆ వృద్ధాప్యంలో అంటే ఐ మీన్ అంటే ముసలోలు అయినాక ముసలి ముసలి వాళ్ళు అయ్యాక అప్పుడు మూడు కాలు ఉంట టయి కదండి ఇంకొకట్ట వస్తుంది కట్టె
అవునండి అవునండి మంచిది
వు హమ్ చూడే
ఉం నేను మా అమ్మగారికి ఒక గిఫ్ట్ కొన్నానండి
అవునా ఎప్పుడండి
విలేకా గారికి చెప్పానండి ఎత్తుకొని రమ్మని వాళ్ళు కొనస్తున్నారు
ఓ అలానా ఏం గిఫ్ట్ అండి
ఇయర్ రింగ్స్ అండి
ఆ అందుకేనా అండి రేపు వెళ్తున్నారు
అట్లే అది సర్ప్రైజ్ అండి కొంచెం చిన్నవండి కళావర అంటారు చూడండి అవి గోల్డ్వి అవ్వండి
ఆ అండి మీరు శారీ తీసుకుంటా అన్నారు మీ అమ్మగారి కోసం
అవంతా వేసుకొని పడేస్తే పడిపో ఎక్కడంటే అక్కడ పోతాయి తే అవే గోల్డ్ ఉంటే మెమరీగా ఉంటాయని అవి ఇస్తున్నాండి
అది కూడా కరెక్టే అండి
బానే ఉంటుందా అండి
ఆ ఉంటాయిలేండి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారో లేదో అండి
అదే కదండి అయితారేమో అండి
ఉం కొంతమంది అవును నాకు తెచ్చావా అని షాక్ అయితరు ఉం
ఉం ఒక స్టోన్ ఉందండి అంతే
ఇంకేంటండి
చెప్పాలండి మీరే
మీకో జోక్ చెప్పనా అండి
చెప్పండీ
ఒకడేమో రా నీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయా అని అడిగాడండి
ఉమ్మ్
వాడేమో లేవురా అన్నాడు
ఉమ్మ్
తర్వాత వీడేం చెప్పాడంటే సరే నా దగ్గర కూడా లేవు ఇద్దరం కలిసి బాధపడదాం అని అన్నాడు
ఉమ్మ్ నవ్వాలా అండి ఇప్పుడు
అంతే అండి ఇంకేమీ లేదు అవునండి నవ్వాలీ
నవ్వానులేండి సరిపోతుందా ఇంత నవ్వు ఇంకా కొంచెం నవ్వాలా
ఆ స చాలండి ఇంకా కాదండి ఇంకోటి చెప్పనా అండి
చెప్పండి అండి
మీకు కామన్ సెన్స్ ఉందా అని అడిగాడండి వేరే వాడు
ఉమ్మ్
వాడేమో ఉంది అని చెప్పాడండి
ఉమ్మ్
తర్వాత ఎక్కడ అంటే కామన్ కాబ ట్టి అందరి దగ్గర ఉంది అని అన్నాడండి
హేహేహే ఏంటండి ఇలా నవ్వు కూడా రానీటివి జోక్స్ అన్నీ చెప్తారు మీరు
ఏమో అండి అలానే ఉన్నాయండి అవి
సరిపోయిందండి ఇంకేంటండి మరి
చెప్పాలండి
అంతేనండి మరి బాయ్ అండి
అవునాండి సర్లే అండి ఉంటా అండి
ఉమ్మ్ ఉండండి
సరే అండి
సరే సరే అండి ఉండండి
బాయ్
బాయ్